హాయ్ అండి
చేస్తున్నావ్
ఏం లేదు మీరేంచేస్తుండ్రు
ఎమ్ ట్రాఫిక్ ఉంది ట్రాఫిక్ ఉంది
ఇంగా ఫోలే ఇంటికి
పోలే
అయ్యో ఇంత లేటా మరి
లేటంటే ట్రాఫిక్ ఉంది బాగా
అవునా మీరు వీకెండ్ కూడా అంత ట్రాఫిక్కుంద
మా సైడ్ ఫుల్లుంటది
స
ఎంజేస్తున్నావ్
డు బట్టలు వాషింగ్ మిషన్ల ఎషిన తెచ్చుకుందాంమని కిందికిపోతున్నా
ఉమ్ ఎక్కడ ఆరేస్తరు వర్షం వస్తే ఒకవేల
వర్షం వస్తే తీయాలి వర్షం రాకముందుకే ఎండేస్తే అయిపో ఇప్పుడేమ్ వర్షం పడేటట్లు లేదుగా
ఆ అ
అందుకానే ఎషీనా లేకపోతే రేపేద్దాం అనుకున్నా
అచ్చ రేప్ హాల్డేనే కదా
అవును ఇగ రేప్ చాలా మంది వేసుకుంటారని
ఆ బ బస్ అందుకే విసుగొస్తాది నాకు డేస్కాలర్
రోజు ఎన్నిగంటలు జర్నీ
ఆ ఇంగ త్రీ హౌర్స్ అనుకో వన్ అండ్ హఫ్ వన్ అండ్ హాఫ్
వన్ అండ్ హాఫా
ఆ
ఎ సంసారం మొత్తం బస్తనే ఉందిగా
అవును అటెండెన్స్ నోడ్స్ రాస్తున్న టూ హౌర్స్ జర్నీ
ఇప్పుడు అటెండెన్స్ ఉన్నా కాని ఇప్పుడు ఏం లాభం ఇంటర్నల్స్ కి అయితే అటెండ్ కావాలిగా ఏం లక్ అండి ఇప్పుడే కరెంట్ పోయింది నేను లిఫ్ట్ ఎక్కుదాం అనేలోపు
దేనికి లిఫ్ట్
మది ఫిఫ్త్ ఫ్లోర్ కదా
ఆ హ అవును గదా అక్కడ మంచి గాలోస్తది గ మీకు పైన
సరే
ఎప్పుడు పోయినవ్
త్రీ థర్టీ ఫైవ్ వరకు వచ్చేసినా రీల్స్ చూస్తూ కూర్చున్నా వాషింగ్ మిషన్లో బట్టలేసిన అవి ఐపోయినాయి ఇగ
ఒక్కటే ఉంటదా వాషింగ్ మిషిన్
రొండు
రెండా అంత హాస్టల్ మొత్తం కలిసి రొండా
ఆ
అవునా
ఉమ్
ఎక్కువ పెట్టమనొచ్చుగద
ఎ ఎక్కువ పెడుతలేరు కదా మరి
పెట్టమనాలి మీరు పైసల్ కడుతురు కదా
ఆ ఏం పెడుతునె పెడతలేరు ఇగ ఈ ఒక్కదానకే వచ్చింద
తినారా మధ్యాహ్నం
మధ్యాహ్నమా తిన్న నువ్ తిన్నావా
నేనో
తిన్నావా
న్నా
ఉమ్ చేసింర్రు పొద్దున మొత్తం
ఆ ఫోర్ ప్లేయర్స్ గేమ్ ఆడినమా
లు లూడో నా
ఒ ఒక ఏసి క్లాస్ లో కుసున్నాము ఆ సార్ వచ్చిండు మీ ఫ్రెండేమో ఇంకొక అయిన కూర్చుండే మొత్తం ఆమె వేరే సైడ్ కూర్చున్నారు మేము వేరే సైడ్ కూర్చున్నాం
ఉమ్
ఉమ్ ఆడుకున్నాం సార్ వచ్చి లేపిండు అవును ఒక టూ మినిట్స్ ఏంటి
ఓకేఓకే ఒక్కతే కూర్చుంది అని చెప్పింది మాతోటి
ఏంలేదు లాప్టాప్ లో ఏమో చూసిన
ఓహో
ఆ
మాతో ఏం చెప్పిందంటే లంచ్ టైమ్ లోనే పోయినా పొద్దున మొత్తం ఒక్కదాన్నే కూర్చు. తిన్నా చెప్పింది.
ఆహా లేదు వాళ్లిద్దరు వాళ్లిద్దరూన్నా ర ఎల్లలే ఆమెసైడ్ ఒక్క నిమిషం ఆగు బస్ దిగుత
ఓకే ఓకే జాగ్రత్త. ఇంటి దగ్గరనే ఆపుతాద బస్సు. హలో. ఆహ్. బ్లాంక్ బ్లాంక్ అవ్. అవ్ స్ స్ సుస్
హలో.
హలో.
ఇప్పుడు దిగినాం బస్సు లేలే దిగినా ఇప్పుడు.
అంటే దూరమా స్టాప్కి ఇంటికి.
ఒక వన్ మినిట్ కూడా కాదు. రోడ్ మీదనే ఇల్లు. ఉమ్. ఇంగా ఏం చేస్తున్నారు రేపు ఏమన్నా స్పెషల్ ఎడికన్నా బయటికి అవుటింగ్.
అంత సీన్ లేదులేండి మా మొహానికి.
ఎందుకు.
పంటే హాస్టల్లో పండాలి లేకపోతే గుడికిపోవాలి గంతే.
అదే గుడికే పోవచ్చు కదా.
ఏమో ఒక్కకళ్ళు ఒకలెక్క ఉంటారు ఒక్ ఒకసారి వస్తామంటారు ఒకసారి రామ్. అంటారు.
బ్లాంక్
చూడాలి రేప్ ఏమైతాదో. హలో హలో. హలో. హలో.